అంత బాలేవ్ హలో ఇప్పుడు పాప్కార్న్ చేస్ సె వాళ్ళందరూ దెల్వాల
ఎందుకండి
పాప్కార్న్ సౌండ్ వినపడుతుంది
పాప్కార్న్ సౌండ్ కాదు అది లాస్ట్కి మన అడగంటు అంట పోయింది దాంట్లో కొంచెం ఆయిల్ పోసిన బుస్సమన్నది
అయ్యయ్యో మేం ఇరన్ చేస్తున్నామండి
ఏమైరన్ చేస్తురండి
ఇప్పుడు సారి ఇంతసేపు మమ్మీ డ్రెస్ చీ
వికేడ్ వస్తుండా రేపు అయ్యో
చె
షాప్ లోకి తీసుకుపో వస్తాలేడా విక్కీ
కా రాట్లేదు హలో హలో
రాట్లేదా ఆ అటు మాట్లాడతరేందండి ఫోన్ ఇ టు చేసి
మీతో మాట్లాడుతున్నామండి మీ తో అయినా
అవునా వాన పడుతుంద అండి మీకు
ఇప్పుడే ఫుల్ స్టార్ట్ అయిందండి
అవునా మాకు మా మాది అయిపోయిందండి మాకు దగ్గర పడుతు తే మీకు పంపిచ్చాం
అవునా ఆ వావండి గ్రేట్ అండి మీరు అలాంటి టాలెంట్స్ కూడా ఉన్నాయా మీకు
మరి మామూలుగా ఉండదండి మనతో
వావండి
మ్మ్
ఇంకాండి మీ
లేదా మమ్మీ నన్ను ఎంత గనం తిడతదో వంట రూమ్ కొచ్చినంక
నీకుంటందా ఏమన్నది లే ఎంత పని చేసినా గ్రేట్ అంటది
నేను కొన్ని ఏసిన అవి మొత్తం నిండి పొంగి పొరలిపోయి మూడు గిన్నెలు నిండయి
ఇయ్యో ఇయ్యో ఇయ్యో
నేను ఇస్తా మీరు వచ్చి తీసుకో
వస్తా మీరు చేసినందుకన్న రావద్దా
రండి రండి
రండి రండి దయ చేయండి
ఇంకా ఏం చేస్తుంది
ఇంకా ఎవరండి
భాగ్యలక్ష్మాంటి ఏందట
మీరు పేర్లు వాడకండి ప్లీజ్ మీరు పేర్లు వాడకండి
ఓకే అండి క్షమించండి వీలైతే శిక్షించండి
ఇప్పుడే ఏసాడే క్రమించానండి
ఎప్పుడొచ్చారండి మీరు హాస్టల్ నుండి
నిన్న ఈవినింగ్
అ
ఉ
వెరీ గుడ్ అండి
థ్యాంక్ యూ అండి
చెప్పండి ఎం సంగతలు
చెప్పాలి మీరే చెప్పాలి అంటున్న ఉ
నిన్ననే ఏమో వచ్చిన కోళ్లకు కింద కూడ పెట్టినం
ఇప్పుడు
మకాన కంటే హెల్ది అంట పోప్క్రాన్ అదేమో కాస్ట్లీ ఇదేమో ఫ్రీ ఫ్రీ అంటున్నా అంటే చాల తక్కువ కాస్ట్ అట్ల ఆ అట్ల అమ్మో వర్షం ఇంక పడుతుంది నాకు ఏంటండి
అవును కానీ కొంచెం మేము ఉంచుకున్నాం అంత మీకే పంపిస్తే మాకు కష్టం అయిపోతది
మీరు మాట్లాడండి
మీకే అండి నేను మాట్లాడేది